ఆ
గుడ్ ఇవెనింగ్ అండి ఎలా ఉన్నారు. బానే ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు.
బాగానే ఉన్నానండి.
ఏం చేస్తున్నారండి.
ఏం చేయ్యట్లేదండి.
హ్మ్ లంచ్ చేసారాండి.
ఆ చేసామండి మీరు చేసారా
ఆ చేసామండి మాది తోట కూరాండి తోటకోరను దొండకాయలు మీది
మాది గొంగురాండి
గొంగురా మీరు కూరలోనే చేసారే
టూ నైన్
మీ ఇంట్లో జిరాక్స్ మిషన్ ఉన్నట్టుండికదండి
ఆ ఉందండి మాది
ఎంత పడిందండి అది జిరాక్స్ మెషిన్
పదిహేను లేదు ఎంతో పడింది అండ్ డి మా హస్బెండ్ తెచ్చారు నాకు అమౌంట్ అంతగా తెలీదు ఇ మా మాక్ కాదండి మా మామ వాళ్లది తేచ్చారు
జిరక్స్ లు తిస్తారా మేడం మీరు
ఆ తీస్తానండి మా మామయ్య కొత్త బిజీగా ఉన్నప్పుడు నేను ఐతే తీస్తాను మా మామయ్య తిస్తారు
ఎంత తీసుకుంటారు మేడం ప్రింట్ కి
ప్రింట్ కి రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకుంటాను
ఉ మామూలుగా ఫోన్ల నుంచి తీస్తా ఎంత తీసుకుంటారు మేడం
ఉందో పది రూపాయలో ఎంతో తీసుకుంటారండి
కలర్ జిరాక్స్ కూడా తీస్తారా
ఆ కలర్ కూడా కలరు బ్లాక్ రెండు ఆ దాంట్లోనే వస్తాయి ఫోన్ ద్వారా కూడా
కలర్ అయితే పది రూపాయలు తీసుకుంటారా
ఆ అవునండి
ఆ ఇంకేంటండి సంగతులు
చెప్పాలండీ మీరే
మీరే చెప్పాలి
అందరు బాగున్నారండి
ఏండి ఎండి మీ అబ్బాయి హాఫ్ డే స్కూల్ కదా ఫుల్ డే నా స్కూల్ ఇవాళ్ళ మధ్యాహ్నం వచ్చేస్తారుగా డైలీ
ఆ డైలీ వస్తాడండి ఇవాల డ్యాన్స్ క్లా డ్యాన్స్ నేర్పిస్తున్నారంట ముందు ద్వారా హలో డ్యాన్స్ నేర్పిస్తున్నారంట అందుకని వాళ్ళ ఇంటి దాకా రోజు ఆఫ్ డేనే వస్తాడు
ఇవాళ మాత్రం వస్తాడా ఉహు
మధ్యాహ్నం లంచ్ కో
మధ్యాహ్నం వెళ్ళి మీరు తినిపిస్తారా లంచ్ లేపోతే ఎలా మేడం
హ లేదండి మామయ్యాకి తీసుకెళ్లిస్తారు ఆయనే తినిపించింది నేన వెళ్ళానండి ఫస్ట్ లో మూడు రోజులుమో వెళ్ళాను తర్వాత వెళ్ళట
ఎప్పుడు తినలేదా తిన్నారా మీ పిల్లుడి
తిన్నాడండి గంటలు గంటలు చేస్తాడు ఉంటే చేదుగా ఉన్నట్టుగా అని
హమ్
ఉమ్ కీ లంచ్ బాక్స్ చేసి పెడితే
అ అ మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు మేడం
హా
మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు
అ ఉ హు షోరూమ్ లో చేస్తారండి
షో రూమ్ లో ఏం చేస్తారు
బ
ఏ షో రూమ్ లో చేస్తరండి
ఆ షోరూమ్ పేరు నాకు తెలీదండి అంతగా
అదే ఉంటది కదా హీరో షోర
ఆ ఎం నాకేం తెలివండి
ఆ
తారు అంతే అంత వరకే నాకు థెలుసు
హుమ్ హు
ఎంటాండి విషయాల్
ఏమంది మేడం వ్యాక్సిన్ వేయిించాలి పిల్లడికి దాని గురించి చెప్తారని
వక్సన్ ఆ ఫస్ట్ డోసు హాస్పిటల్ల్లోనే ఇస్తారండి పుట్టిన హాస్పిటల్లోనే
ఫస్ట్ హాస్పిటల్స్తారా
ఆ
ఉ
సెకండ్ డోసు రెండు మాలుగా ఆశా వర్క్ తో మాట్లాడి మేము చెపిన్‌చుకోవాలి మాములుగాతే వాళ్ళే చెప్పారు న లేకపోతే ఏంటికి వచ్చియాల
ఉమ్
ఉమ్ చెపిచ్చుకోవాలి రెండు చేతులకి చేస్తారు ఒక కాలుకి చేస్తారు రెండో డోస్
ముడు డోస్ మేడమ్
మూడు రోజు నాలుగు చేస్తారు రెండు చేతులకి రెండు
సంవత్సరం మొత్తం మిధా సంవత్సరానికి ఎన్ని సార్లు చెపియాలి వ్యాక్సిన్ మొదటి నెల సెకండ్ నెల తర్డ్ నెలాకి తర్వాత ఆరు నెలలు జేపించాలా
ఆ అవనండి
ఆరు నెల తర్వాత సంవత్సరానికి మళ్ళీ పదో నెలకా ఉమ్
చెపియాలి
మ్
తర్వాత పంతొమ్మిది నెలై
మ్
పజెంనెలకి ఈ అక్క
ఉ వ్యాక్సినేషన్ కి పిల్లలు ఏడుస్తారు కదా మేడం ఇప్పుడు ఎట్లా చేస్త
ఆ చాలా ఏడుస్తారు అది ఇది చూపించడమే బోమ్మలు చూపిస్త చు ఏదో మాటలు చెప్తూ
వ్యాక్సినేషన్ తర్వాత జ్వరం వస్తదా మేడం
ఆ జ్వరం వచ్చిది మూడు రోజులు ఉండిద్ది జ్వరం
మ్
ఆ గవర్నమెంట్ నుంచి ఎస్తారు వ్యాక్సిన్ అది వేపిచ్చుకుంటే మంచిది పిల్లలు
మామూలుగా మీ ఆడబిడ్డ ప్రైవేట్ ప్రైవేట్ లో వేపిస్తున్నారు వ్యాక్సినేషన్ విన్నాను నిజమేనా అండి
ఆ వేపిస్తున్నారండి
ప్రైవేట్ లో వేపిస్తే అమౌంట్ చాలా అవుతాయి అనుకుంటా కదండి
అవును ట్రిప్పుకొచ్చేది వేలు పది వేలు పెట్టాలండి లేని వాళ్ళు అట్ట యాడ పెడతారు
మ్ అట్ట ఎందుకు చేపించుకుంటున్నారు ప్రైవేట్ లో ఏమైందని
అంటే ఏడో నెల్లోనే పుట్టాడండి బాబు అందుకని చేపించ్చుకుంటున్నారు వాళ్ళు భయం పుట్టి డబ్బులు లేకున్నా డబ్బులు లేకపోయినా చేపిచ్చుకుంటున్నారు పాపం వాళ్ళు
మ్ హు మి మావయ్యా ఆర్టీసీ డ్రైవరే కదండి డబ్బులు ఉంటాయి కదా
ఆ అవును అంతగా లేనోళ్ళు అయితే ఏం కాదులేండి కొద్దిగా ఏందో వున్నోడు
హ్మ్ ఇంకేంటి మేడం గారు సంగతులు వ్యాక్సినేషన్కి ఎంత అవుతాయండి ఒకసారికి
ఐదు వేలు అండి డోస్ కి బట్టి ఉంటుంది
ఐదు వేల ఒక్క వ్యాక్సిన్ వేస్తే
ఆ ఐదు వేలు
మీరు చెప్పారు కదా ఒకే ఒకసారి రెండు మూడు వ్యాక్సిన్లు వేస్తారు కాలుకి రెండు చేతులకి ఒక కాలు కనీ అట్లా వేస్తే ఎంత అవుతుందండి
అవి కూడా అంతేనండి డోస్ ని అంటే ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో మూడేం చేయరు తక్కువ డోస్ వేసి చేస్తారు అందుకే తక్ స్కూల్లో చేస్తుంటారు మనిషిని బట్టి వేస్తారు
ఆ ఇప్పుడు మూడు డోసులు ఒకేసారి చేస్తారు కాబట్టి మూడు డోసులు ఒకేసారి వేయరు అక్కడ ఒకోష్టి ఒక్కొటి వేస్తారు
ఆ అవును ఆ డోసులు అయిపోయిన తర్వాత ఏ విటమిన్ డ్రాప్స్ స్పూన్ తో వేస్తారు
స్పున్ తోనా
డోస్
స్పూన్ తో ఎట్లా వేస్తారు మేడం
స్పూన్ ఉంది చిన్న స్పూన్ వాళ్ళ దగ్గర డోస్ మొత్తం ఐపోయిన తర్వాత ఏంచేపిండ్రు మళ్ళీ డ్రాప్స్ వుంటాయ్ ప్రైవేట్ లో కాదండి మేం ఎపిచ్చింది గవర్నమెంట్ లోను అంటే మా పిన్ని ఆశ వర్క కాదా ఆవిడి మా పిన్ని దగ్గర వేపిచ్చుకున్న మి అమ్మమొల్లా ఇంటిదగ్గర ఇల్లు ఎప్పిడి ఇప్పించుకున్నా మా చిన్న అబ్బాయి చిన్న అబ్బాయి చాల చిన్నగున్నాడు లేదండి
అది ఎప్పుడు ఏ నెల ఎపిచేయాలి అది
ఆ
అదేనెల్లో వేపించాలి స్పూన్ తో వేసే వ్యాక్సన
మ్యాక్సిమ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏపించానండి
స్పూన్ తో వేసే వ్యాక్సిన్ చిన్నపిల్లడికి ఎప్పుడ వేపించాలి
చిన్నప్పుటికే డోసులు మొత్తం అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఆశా వర్ సరే నే మాట్లాడదన్
పోలీస్ కొలిత
అంటే వాళ పొద్దున్నే మా పిండిని చూసి కనుక్కున్నాను అన్నమాట నను
మా అరంట ఎ
ఆ సోత ఆ
ఇంకేంటండి చెప్పండి
హా టన్నాలండి
ఏమైనా చేశార మేడం టిఫిన్ ఇప్పుడు
లదండి టిఫనేం చేయలేదండి అంటే ఇందాకనే నేను అన్నం తిన్నా ఆకే మాకలి దిగలేదండి ఉంటే తిన్ ను పునుగులు తెచ్చుకోని
ఆ ఇంకేంటండి సంగతి
ఇంకేం చెప్పాలి
సరేలేండి సాయంత్రం ఫోన్ చేస్తాను
ఆ సరే ఓకే బాయ్ బాయ్